వినిపిస్తలన్డి ఏం చేస్త్ స్తున్నారు
ఇప్పుడే కింద నుంచి పైక వచ్చా మిద్ది పైకి
ఓకే సిగ్నల్ లేదని వచ్చారా
ఆ అవునండి
బావుంటాది మీ మిద్ది పైన పాయింట్ ఆఫ్ వ్యూ
వ్యూ అన్ని బిల్డింగ్సే చుట్టు పక్కలంతా ఇంకేవంత్ ఏముండదు ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది బానే చల్లగా ఉంటుంది.
రోజు వెళ్తారా మీరు
ఈవినింగ్ టైమ్స్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్ల
అదే ఈవెనింగ్ డైలీ వెళ్తారా
ఆ అవును
ఇంకేమండి మొన్న షాపింగ్ చేశారు కదా
ఆ ఫెస్టివల్ కి ఆఫర్స్ ఉన్నామ్ అప్పుడు చెస్
బాగుంది మొన్న మీరు డ్రెస్ ఏసుకున్నారు కదా అది బాగుంది
అది ఆఫర్స్లో వన్ ప్లస్ వన్కి తీసుకున్నాను ఇక్కడ సౌత్ ఇండియా కొత్తగా ఓపెన్ చేశారు సిఎంఆర్లో
ఓకె
అక్కడ మీరు షాపింగ్ ఆన్లైన్ చేస్తారా ఆఫ్లన్ చేస్తారా మోస్ట్లీ
నేను రెండు చేస్తా ఎక్కువ ఆన్లన్ చేస్తా
ఓకే వై యూ ఆర్ ప్రిఫరింగ్ ఆన్లైన్ షాపింగ్
అంటే ఆన్లన్ అంటే ఎక్కువ తిరిగేది ఉండదు కాబట్టి
ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి
ఇంట్లోనె ఉండి చూసుకోవచ్చు బాగా మనకి ఇష్టమైనది
ఓకె బట్ ఆఫ్ ఆఫ్లైన్ లో చేస్తే మనకి క్వాలిటీ అవన్నీ బాగుంటాయి కదా చూసి తీసుకుంటాము గా
ఉంటాయి అలానే ఆన్లైన్ లొ గాని అలానే ఉంటాయి సో అక్కడక్కడ ఫ్రాడ్లు ఉంటాయి కానీ మిగతావి అన్ని ఆన్లైన్ లొ అన్ని ఆన్లైన్ లొ కూడా సేమ్ అలానె ఉంటాయి బాగుంటాయి
అంటే ప్రైజెస్ ఆఫ్ ఆఫలైన్లో ఎక్కువ ఉంటాయ ఆన్లన్లో ఎక్కువ ఉంటాయ మీరు
నాకు ఆన్లైన్ లోనె ప్రైస్ బాగుంట టాయి తగ్గట్టు సో అందుకే నేను ఆన్లైన్ లో ప్రిఫర్ చేస్తా మంచి మంచి క్వాలిటీవన్నీ ఆన్లైన్లోనె ఆఫ్లైన్ లో రేట్ అమ్ముతారు వాళ్ళు సో అందుకె నేను ఆన్లైన్ చేస్త ఎక్కువ
అదే ఆన్లైన్ లొ ఇప్పుడేది అమెజాన్ ఫ్లిప్ కార్ట్ ఏది మీషో నా ఏది
ఫ్లిప్కార్డు మీషో రెండిట్లో బాగుంటే మీషోనే ఎక్కువ చూసేది మింత్రా మీషో
మిత్రా ఆ అం టే మిత్రాలో మొన్నోకటి ఫ్యాంట్ బుక్ చేసా అది బానే వచ్చింది తర్వాత ఇంకొకటి టాప్ బుక్ చేసిండె అంతగా ఏమి రాలేదనమాట అందుకు ఏవన్న ప్లాట్ఫామ్
ప్పండి కానీ మ్యాక్సిమం
హ హా వెస్ట్రన్ కి ఏ ఏది బావుంటుంది
ష్ట్రన్ కి మింత్రా బావుంటుంది మిన్ త్రా లో స్టైల్ వ్యూ ఫ్యాషన్ వి చాలా వస్తాయి ఆ
ట్రెడిషనల్ వేర్ అయితే ఆఫ్లైనే బెస్ట్ అనుకుంట నేను నాకు తెలిసి
అ అవును కరెక్టే బట్ కానీ ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు నేనైతే నాకు ఆన్లైన్ లోనే ఇష్టం చేయడం
ఓకే మొన్న షాపింగ్ చేసారా మీరు కూడా
ఆ ఫెస్టివల్ కి చే చేసాము కేసారి చేశాను ఆ ఉగాదికి శ్రీరామనవమి కి రెండూ ఒకేసారి చేశాను
అదే ఏ ఏది చే ఇంకా చేశాను బట్ అవన్నీ ట్రయల్ స్టిచ్చింగ్ ఇచ్చే ఇచ్చాను కొన్ని ఆల్ట్రేషన్స్ ఉంటాయి అది తేచ్చుకోవాలి రేపు ఫెస్టివల్ కదా
లోగానే సేమ్ అలానే అంటే కొన్ని లూజ్ మళ్ళిే వేసుకోం కాబట్టి ట్రైలు సో కొంచెం లూజ్ ఉన్ టైనిమి చేసా అయిపోయాయని నేను తెచ్చుకున్న ఆల్రెడీ అండ్ క్వాలి బాగుంటాయి అండి ప్రైజ్ బెటరే ఆఫ్లైన్ లో పోల్చుకుంటే అండ్ అది కాక నాకి తిరిగేది ఎక్కువ ఇష్టం ఉండదు సో అందుకు
అంటే కొంతమం కొంతమందికిష్ షాపింగ్ హ్యాబి గా పెట్టుకుంటరు కదా షాపింగ్ చేయడం అండ్ షాపింగే ఒక హ్యాపీనెస్ దాంట్లో నుంచి ఎతుక్కుంటంటారు కొంతమంది అలా ఏమన్నా ఉందేమో మీకు కూడా అని
హ హా ఎం లేదండి నాకు బయట తిరగడం ఇష్టం ఉండదు ఎక్కువ సో అందుకు నేను ఎక్కువ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తా
ఆన్లైన్ లో ఇంకొకటి బెనిఫిట్ ఏమంటే ఎక్స్చేంజ్ ఉంటుంది నచ్చకపోతే రిటర్న్ పెట్ట
ఆ అదే నేను అలా చాలా సార్లు చేసాను కొ ఒక్కొక్కసారి సారి లూజు టైట్ వస్తాంట సో రీటన్ పెట్టేస్తా తనిన మీరు మీరు ఎలాని తీసుకొని ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చార
నేను మొన్న చెప్పా కదా బుక్ చేసా అ అది సరిగా క్లాత్ లేదని రిటర్న్ చేశాను
లేదు ఆఫ్లైన్ లో ఇచ్చారా
ఆఫ్ లైన్ లో రిటర్న్ వాళ్ళు తీసుకోరు ఒకటె సారి చెప్పసారు నో రిటర్న్ అని
ఎక్కువ మీరు సౌత్ ఇండియాలోనే వస్తాంటారా లేకుంటే మామూలుగా
నేను సౌత్ ఇండియాకి మొన్న చెక్ఔట్ చేసా అంతే ఎట్లుంటది కలెక్షన్ అని మామూలుగా బయటనే తీసుకుంటా షాపింగ్ మాల్స్ పోయేంత ఓపిక బడ్జెట్ లేదు మన దగ్గర డబ్బులు
షాపింగ్ మాల్లో కొని ఆఫర్స్ ఉంటాయి కదా
ఆ ఆటైమ్ లోనే అదే ఆ టైమ్ లో పోతే బెనిఫిట్ మనగు
లేకుండా మామలు గదా తీసుకుంటారా
మామూలుగా బయట షాప్స్ మామూలు షాప్స్ ఉంటాయి కదా అవి లేకపోతే ఇంకా ఆన్లైన్ ఓ అంత టైం లేదు తొందరగా కావాలా అన్నప్పుడ్ తొందరగా కావాలన్నప్పుడు ఆఫ్లైన్ కే వెళ్ళిపోతాం ఇంకా టైం ఉంది మనకి మరీ తిరిగే ఓపిక లేదు అన్నప్పుడు ఆన్లైన్ లో తీసుకు అంటే మీ ఫ్రెండ్సు అంటే మీ ఫ్రెండ్స్ సజెషన్ తీసుకొని షాపింగ్ చేస్తుంటారా లేకపోతే ఓన్ డెసిషన్ తీసుకొని షాపింగ్ చేస్తాంటారా
నేను ఎక్కువ మా అమ్మని అడుగుతాంట అన్ అంటే మా అమ్మ బాగా మంచిగా సెలెక్ట్ చేస్తుంది సో అందుకు మమ్మయే ఓ మీరు
నేను ఆల్ ఆల్మోస్ట్ ఆల్ నేనే తీస్ సెలెక్ట్ చేసుకుంటా లేకపోతే మా అమ్మ డెసీషన్ లేకపోతే మా సిస్ట
ఓకే మీ సిస్టర్ కూడా ఉందా.
ఆ ఆ ఇద్దర్ కీ నా సేమ్ సైజ్ అండ్ సేమ్
ఉం ఇద్దరు ఒకేలగుంటారు ట్విన్సా మీరు
ఫస్ట్ నేను తర్వాత తను టూ ఇయ త్రీ ఇయర్స్ గ్యాప్
నేను మా బ్రదర్ ఉన్నాడు నాగిమా బ్రదర్ ఉన్నాడు. అంటేమ్ మా బ్రదర్ నాకంటే డబ్బల్ ఉంటాడు సో అదంత ప్లేటు ఆ సరిపోవ్ అతని బట్టలు నాకు సరిపోవ్ నా బట్టలు అతనికి సరిపోవ్
అదే బెటర్ కొన్ని బట్టలు ఎక్కువన్నా ఉంటాయి. ఇట్లుంటే ఇద్దరికి సేమ్ ఉంటే కొన్నే ఉంటాయి.
ఆ కొట్లాడాల మీరు బట్టల కోసం
ఆ నేనే కాంప్రమైజ్ అయితా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇంకా
ఓకే మీర్ ఓన్లీ చిన్న వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కాంప్రమైజ్ కరు
ఇది చానా రాంగ్ బిహేవియర్ చిన్న వాళ్ళే కాంప్రమైజ్ కారు అనకూడదు అప్పుడప్పుడు వాళ్ళు కూడా కావాలి కదా ఇప్పుకునాలన్నీ అ అర్తం చేసుకోరు
కొందరు చిన్నవాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఇంగ పెద్దవాళ్ళే అర్థం చేసుకొని చిన్నవాళ్ళని కాంప్రమైజ్ కావాలి
అబ్బో కరెక్టే ఇంకా ఏం ఎమ్ చేస్తున్నారు
ఎల్లంది ఉకుతున్నాను ఇప్పుడే ఇంకా రేప్ ఫెస్టివల్ ఉంది కదా
హు దానికి ప్రిపరేషన్స్ అన్ని అయిపోయా
మీ ఊర్లో గని బాగా చేస్తారా ఫెస్టివల్
ఆ కళ్యాణం చేస్తారు
ఓకే ఓకే
ఊరేగింపిస్తారు దేవుళ్ళని
హు
ఆ నెస్ట్ అంటే ఒకరు పెళ్ళికూతురు సైడ్ ఒకరు పెళ్లిికడుకు సైడ్ కూర్చొని పూజ కూడా చేపిస్తారు నా ఆ అంటే నార్మల్గా పెళ్ళి ఎలా చేస్తారు అలా చేస్తారు
మా ఇంటి దగ్గర అయితే అలా చేయరండి టెంపుల్లో పానాకం అవి పెడతారు ఇంగంతే
హు అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వచ్చినోళ్ళందరికి అందరికి ఆ మొత్తం అం అంత ఊరంతా డొనేషన్ తీసుకొని ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు
మా ఇంటి దగ్గర అలాంటివి ఏమి ఉండవండి
హు అంటే మీరు టెంపుల్స్ టెంపుల్స్ గుడ వెళ్తారా
ఆ వెళ్తాం వెళ్తాం
అదే ఏమంటే ఫెస్టివల్ అని వెళ్తారా లేక్
ఫెస్టివల్ అని వెళ్తాం మామూలుగా ఎప్పుడైనా వెళ్తాము అంతే
ఏ అంటే మీకు ఏ దేవుడు అంటే ఎక్కువ నమ్ముతారు
అలా ఏం లేదండి అందరి దేవుల్లు ఒకటే మనమే పేర్లు పెట్టుకున్నాం అంతే
అంటే కొంతమందికి ఉంటారు కదా ఈ దేవుడు మనం కోరికెలు తి
ఆ కొంతమందిగా నమ్ముతారు నాకేం అలా లేదు మీకి మీకు ఎవరు ఇష్టం
నాకు అలా ఏం లేదు వారంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మొక్కుతా దేవుళ్ళని
మీకంటు స్పెషల్లీ ఎవరు లేరా
హా అట్లేం లేదు అన్ని దేవుళ్లు నమ్ముతాం బట్ ఎక్కువ ఫే ఎక్కువగా నమ్మేది సాయిబాబని ఆంజనేయస్వామిని నమ్ముతాం అలా ఏమన్నా మీకు కూడా ఉన్నారేమో అనీ నేను అడుగుతున్న
నాగే మలా లేదు నేను ఎవర్ననా ముొకుతా అది అంతే వాళ్ళే మంచి చేతులేం లేదు జరిగేది జరిగేది జరుగుతానే ఉంటుంది కాట్టి కానీ మీరు మీరు మీరు వెళ్తారా టెంపుల్ కి రేపు
ఆ కళ్యాణం ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత కళ్యాణం చూసేకి వెళ్తాం
బట్టలు తెచ్చుకున్నారా
ఆ హేన్దీ
బట్టలు తెచ్చుకున్నార ఆల్టై ఆల్ట్రేషన్ కు ఇచ్చారు కదా అవునా సరే సరే నేను తెచ్చుకోవాలి మరీ చేస్తాం ఆ సరే బాయ్